నమస్కారం అండి
నమస్కారం
మీకు ఇష్టమైన టాపిక్ ఏంటండి
నాకు ఇష్టమైన టాపిక్ అండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఫ్రూట్స్ గురించి
ఆహా ఫ్రూట్స్ ఏ రకమైన ఫ్రూట్స్ అంటే ఇష్టమండి
నాకు ఫ్రూట్స్ లో చూడండి నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అంటే మ్యాంగో మ్యాంగో అంటే తెలుసు కదా తెలుగులో మామిడి కాయ మామిడి పండుయితే నా చాలా ఇష్ట మండి
ఉమ్
ఉంటాయి గాని చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కాకపోతే నాకు ఫ్రూట్లలో మామిడి
మామిడి పండులొ ఓ ఇలా రకాలు తెల్సా
తరబుజు తరబుజా అ తెలుసండి నేను ఎక్కువగా నేను మామిడి పండ్లలో ఏం తింటానంటే మనము ఏమంటారు బంగినపెల్లి బైంగనపల్లి మామిడి కాయలు తెలుసా ఒక దాని పేరు బంగనపల్లి మామిడి పండు లేకపోతే రస రసాలలు ఉంటాయి రసాల మామిడి పండ్లు
ఆ రసాలు
అ ఇవి మళ్ళీ అవి కాకుండా ఇంకోటి చిన్న చిన్న వస్తాయి అవి పుల్ల పుల్లగా తీయ్య తీ తియ్యగా ఉంటాయి ఆ పండ్లు కూడా నాకు చాలా ఇష్టం
ఉ హు ఈ మామిడి పండ్లు జ్యూస్ వేసుకుంటార అండి మీరు జ్యూస్ ఏమ జ్యూస్ లాంటివి ఏనా వెరైటీస్
అ మ్యాంగో జ్యూస్ చేస్తావునండి ఏ మ్యాంగో తీసుకుని దాంట్లో ఉన్నట్ వాటి తోలు పయిది తోలు మరియు పిక్క తీసేసి దాంట్లో ఉన్న గుజ్జు మొత్తాన్ని ఒక మిక్సీలో వేస్తాను మిక్ మిక్సీలో వేసి దాంట్లో చక్కెర కొద్దిగా కొద్దిగా మిల్క్ మిల్క్ అంటే పాలు ఏసెన్స్ ఏసెన్స్ మీన్స్ సో అంటే
వేన్నలా చె
ఎసెన్స్ మీన్స్ ఫ్లేవర్ వస్తదా ఫ్లేవర్ తోని అ కొంచెం బాగుంటది చూడడానికి తగాడానికి ఆ ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో చేసేసి మిక్సీ మిక్సీ గ్రైండ్ చేసి తాను దానిలో ఐస్ క్యూబ్స్ వేస్తాను చలాటీ
ఆ మా విలేజ్ లో అయితే అవి మామిడి పండ్లు రసాల్ సాలు ఉంటాయిగా
అ
తలనే వాటిని తీసి మిక్సీ పట్టి
ఉ
ఇలా షుగర్ షుగర్ లైట్ గానే కలుపు కలుపుత ఆల్రెడీ స్వీట్ ఉంట కదా
లైట్ గా షుగర్ కలిపి పాలు కలిపి అంటే గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసు లు
ఆ
టీ గ్లాస్ లలా జ్యూస్ పోసి కట్టె పల్లలు ఇట్లా స్టిక్స్ లేకుంటే స్టిక్
అదే పుల్ల పుల్లలు పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడతారా అండి
లాగా పిల్లలకి ఇవ్వడానికి
ఆహా వెరీ గుడ్ మంచి ఐడియా హల్తి హెల్తి ఫుడ్ ప్ల ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని వాళ్ళు డుగుతారు ఐ క్రీమ్ మనురల్చురల్గా ఇవ్వచ్చు చాలా మంచి ఆలోచనది ఇంకోటి ఏంటంటే నాకు ఈ ఫ్రూట్ లో మామిడి కాయ ఏంటంటే కొంచెం ఇది మామిడి కాయ వేడి సీజన్ లో వస్తుంది కాకపోతే ఇది కూడా హీట్ అయ్య మనిషి
ఆ మమిడికయాలు హీట్
ఎక్కువ తింటే ఏమైతుంటే వేడి గడ్డలుైతయి మనిషికి
ఆ సమ్మర్ మళ్ళీ సమ్మర్ అయిపోయినాక వింటర్ లో గడ్డలు అయితయి
నేను లిమిటెడ్ గా తింటాను ఏ ఫ్రూట్ తిన్నా ఏ ఫుడ్ తిన్నా లిమిటెడ్గా తింటాను ఎందుకంటే మనకి ఎంత అవసరం ముందు అంత తినాలి అతిగా తిన్న అదిగా కూడా తినద్దు మళ్ళీ ఏం కారాబూజు కర్బూజ్ అంటే తెలుసు కదా కర్బూజ్ అంటే
ఆ కర్బుజు కర్బుజు ఆ ఆ తెలుసు
కుుచ్చకాయ కూడా బాగా తింటానండి నాకు చాలా ఇష్టం ఆ పుచ్చాకాయ ఫస్ట్ తీసుకున్న తర్వాత ది ఫ్రిడ్జ్ లో పెట్టింది ఫ్రిడ్జ్ లో పెడితే నార్ల్ కూల్ అయిది నార్మల్ గా నార్మల్ కూల్ అయితే అవ దాన్ని స్లైసెస్ గా కోసి తింటి అది చాలా చల్లగా ఉంటది మంచిగా ఉంటది ఈ పుచ్చకాయ ఒకటి ఈ మ్యాంగ ఒకటి ఆ పుచ్చ పుచ్చకాయ స్పెషాలిటీ ఏంటంటే పుచ్చకాయలో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది దీని వల్ల ఏంటంటే మనకి బాడీలో కూలింగ్ కూలింగ్ కూలింగ్నెస్ వస్తుంది బాడీని బాడీని డిహైడ్రేషన్ క కాకుండా చూస్తుంది అదే విధంగా కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి మంచి ఫుడ్ ఇది వాటర్ ఇంకోటి వాటర్ మిల్డానికీ ఇప్పుడు మామిడి చెట్ ల్ కావచ్చు ఎ టీ ఆహ్ బనానా కావచ్చు, యాపిల్ కావచ్చు మందులు ఏస్తారు. ఇక్కడ దీన్ని మందులు వేయ్యారు. నచురల్ గా అయిద్ది ఇది ఫ్రూట్ ఎక్కువ మోతాల్లో మందులు దీని మీద స్ప్రే చెయ్యారు.
ఓ పుచ్చకాయలా కా
ఎక్కువ మోతాదులో స్ప్రే అనేది ఉండదు. స్ప్రే చేస్తే ఇప్పుడు చూడండి అరటి పండ్లు తింటున్నాం. మనం అరటీ పన్లకి వాళ్ళకి మోనో కురపోటసో ఏదో ఉంటది. కార్బన్ కా కార్బోనే ఏమో ఉ
అవి పండు పండడానికి కెమికల్ ఏస్తారంటారు.
కెమికల్ ఏస్తారు. వీటికి పండు పండానికి కెమికల్స్ గిమికల్స్ ఏం వాడ్ ము వాడరు. మామిడికాయలు ఉన్నాయా మామిడికాయలను కూడా పచ్చి వాటిని తెంపి కూడా అవి మగ్గడానికి వాటిలో కార్బన్డ్ కార్బన్డ్ అనేనే వేస్తారు బ్లాక్ ఉంటుది. ఇవన్నీ వేయడం వల్ల మామిడిగాయా అనేయి పచ్చిది పోయి పండుగ అయిది. ఆ కాకపోతే ఇప్పుడు ఫుల్ ఇప్పుడు మన వాటర్ మిలన్ వాటర్ మిల్ పుచ్చకాయ అట్లా చేస్తారా. చేయ్యారు అది నాచురల్ గా పండాలి లోపటా.
ఆ లైట్ గా ఇట్లా యూరియా లాంటిది ఏస్తారు కావచ్చండి.
ఎస్తారు కాకపోతే అది వాటిని పండించడానికి మాత్రం మొత్తానికి అయితే దాన్ని యూజ చేయరు. వాటిలో గ్రోత్ పెంచడానికి కొన్ త్త శక్తివంతమైన ఆ యురియాస్ ఏస్తారు అంతే.
ఆహ్ గ్రోత్ పెరగడాన్ చెట్లు పెరగడానికి యూరియా ఏస్తారు. కాని
కాపు మంచి రావడానికి ఏస్తారు. కానీ వాటిని పండి చడానికి కృత్రిమంగా పండించడం అనేది జరగదు. ఆహ్ వాటికి అహ్ వాటిలో పూ రెడ్ కంటెంట్ రావాలని కలర్స్, గిలర్స్ మిక్స్ చేస్తారని న్యూస్ లో వింటాం. కాకపోతే అది రెడ్ కంటెంట్ వచ్చిన అది స్వీట్ ఉండదు. అక్కడ తెలిసిపోద్ది నా క్లీదికో కాదా అనేది ఉహ్మ్ కాబట్టి మనం ఎప్పుడైనా ఓ ఫ్రూట్స్ తింటే నాచ్ రల్ ఫుడ్స్ తినాలి ఇప్పుడు జామకాయ ఉంది. జామాకాయ కూడా నాచురల్ ఫుడ్ దీనికి కూడా ఎక్కువ కెమికల్స్ వాడరు. అవునా కాద
జామకాయ నాన్చురల్ ఫ్రూడ్ కాని ఇది. ఈ వాటర్ మిలన్ సైజ్ ఇంక్రీజ్ కావడానికి ఏదో ఇంజెక్షన్స్ వాడతారు. అని
వేటికి
ఇదే వాటర్ మిలన్ కి సైజ్ ఇంక్రీజ్ గావడానికి ఇంజక్షన్స్ ఎస్తారని మరి అవి ఫేక్ రియలో తెలియదు కాని
లేదు లేదు ఇంజూక్షన్స్ వాడరూ వ ఎక్కువ వాడరు ఎందుకంటే ఇంజిక్షన్స్ వాడితే కూడా. అది మొత్తం వాటర్ కంటెంట్ కదా. దాంట్లో మొత్తం తెలిసిపోద్ది ఎటువంటి ఇంజక్షన్ ఉన్నా, ఎటువంటి కలర్స్ ఉన్నా
పుచ్చకాయది వేటు దొరకడానికి మధ్యకాలంలో వేటు జో పకిస్తున్నారు కదా
ఆ ఇంతకుముందు అంటే పుచ్చకాయలు మనం తీసుకుంట యాభై రూపాయలకు ఇరవై రూపాయలులకు ము పలు వాటి సైజును పట్టించేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే వాటిని కేజీ కేజీ అమ్ముతున్నారు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కేజీ లెక్క ఎప్పటి నుంచి అయితే రిలయన్స్ మార్ట్ అని డడిమాార్ట్ ఇటువంటి మాల్స్ అనేవి స్టార్ట్ అయినాో అప్పడు వాళ్ళు జోగి ఇవ్వడం వల్ల వీళ్ళు కూడా ఏం చేసారు మధ్యలో ఉన్న దళారులు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు కూడా జోగి అమ్ముతున్నారు కేజీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అని యాక్చువల్ గా రైతు అనేది కేజీల లో అమ్మ అమ్మడం లేదు
రైతుకి నష్టమే ఉంది మధ్యవర్తులు లాభ పడుతున్నారు
ఆ మధ్య వర్దులు దలా ఎవరైతే ఉన్నారో వాళ్ళే లాభ పడుతున్నారు ఇటు వినియోగదారునికి ఇటు వినియోగదారునికి అటు రైతు పండించిన రైతుకి ఎటువంటి లాభం లేదు మధ్యలో ఉన్న దళారి ఎవరైతే మీడియేటర్ ఉంటాడో అటి నుంచి తెచ్చి సర్కు ఇటు మధ్యలో సరఫరా చేస్త సడ అవి మాత్రమే బెనిఫిట్ ఉంది ఇదే అని కాదు ప్రతి రంగం లో కూడా చూసుకుంటే మనకి దళారులు ఎవరైతే మధ్య పర్తులు ఉంటారో వాళ్ళే నడమ్ములు ఎటువంటి చట్టు పడి ఉండదు మీ దగ్గర నేను పది వేలకు కొంటాను అటు తీసుకుయి పన్నెండు వేలకు అమ్ముతాను టూ థౌజండ్ కమిషన్ ఒక రెండు నిమిషాలలో ఒక గంటలో వదిందంటే టాక్డీస్ అందుకోసమే తెల అందుకోసమే గవర్నమెంట్ ఇంతకు ముందు తెచ్చిన మన తెలంగాణలో ఏం తెచ్చింది రైతు వేదిక అని తెచ్చింది అంటే రైతు తన పంటని తానే తీసుకుపోయి అమ్ముకోవచ్చు ఒక స్థలంలో రైతు మార్కెట్ ఇట్లో రైతు వేదికలు ఏర్పాటు చేసి ఏ కాలంలో ఏ పంటలు వేస్తే బాగుంటాయి ఏ కాలంలో ఏ పంటలు మంచిగా పండుతాయి వాటర్ ఉన్నప్పుడే పంటలు వయ్యాలి వాటర్లేనప్పుడే పంటలు పోయాలే అన్నీ ఒక నిపుణణలను నిపుణులను పెట్టి అక్కడ వివరించడం జరిగింది
ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రిఫరెన్స్ త తణ ధాన్యాలకి ఇవ్వని రైతులకు చెప్తుంది తృణధాన్యాలు పండించాలి అంటే పెసర కందులు ఇల జొన్నలు ఇలాంటివి పండిస్తే
అ
అట్ట మనం దిగుమతి చేసుకునే తక్కువ ఉంటుందని గవర్నమెంట్ ఆలోచన కాకుంటే మన దగ్గర ఉండే నెలలు నెలలు బట్టి మనకాడ ఎక్కువ పత్తి ఉన్న వరియ పండుత
ఓకే మేడంమ్ మీ యొక్క ప్రాంతంలో ఎక్కువ పండిే పంట పేరు చెప్ప ప్పండిడి
వరి వరినే ఎక్కువగాబండిస్తారు
వరిలో కూడా రకాలు ఉంటాయి కదా వరి
ఆ బరిలో ఇప్పుడుల లడ్డోడ్ల అని సన్నోడ్లని గవర్నమెంట్ ఏవైతే పెగు ఉంటందా అవి లడర్లు ఉంటుంది కాబట్టి లడూర్లు వేస్తున్నారు మళ్ళీ కొంచెం దిగుబడి దిగుబడి ఎక్కువ రావాలంటే ఫెర్టిలైజర్లో వే ఉన్నారు గాని మేల్ ఫీమేల్ అన్ని అట్లా కూడా ఇస్తారు
మీ మీకు వ్యవసాయం భూములు ఉన్నాయా అండి ఏమైనా
ఆ ఉన్నాయి
వ్యవసాయం చేస్తారా మీ వాళ్ళ ఎవరైనా
ఆ చేస్తారు
వ్యవసాయంలో మీరు పండించే పంటలలో ప్రాధాన్యమైన పంట వ్యవసాయ ఇది ఎవరిైనా
ఆ వరియే ఎక్కువ పత్తి పత్తి ఒక ఇంత ముందు సంవత్సరం పండు ఉండే పత్తి కాకుండాే ఇప్పుడు సిక్స్ మంత్సే
కాక్పోతే రైతు రైతు అనే రైతు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను చాలా కష్టపడి ఒక పంట చేతికొచ్చి ఆ ప పంట దిగుబడికి అయి ఆ పంటని తీసుకువెళ్ళి అమ్మేంత వరకు కూడా ఆ రైతుకి ఇబ్బంది ఉంటది
అవునండి అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడాలి పండ పంగడంమే కష్టం కానీ ఆమ్కు కోవడానికి కూడా ఇబ్బంది పడాలి అ వరి కోసినాక మార్కెట్ పోసాక వాళ్ళు అమానిలు సరిగ్గ రాక
అయితే వరి ఇప్పుడు మీరు చెప్పారు కదా వరి ఏదైతే ఉందో వరిని మీరు బియ్యం లాగా మార్చడానికి ప్రాసెస్ ఏముంటది
మిల్లుకు తీసుకెళ్తారు
తీసువెళ్ళాలా
ైస్ మిళకి తీసుకెళ్ళలి ఒడ్లలా పోస్తే బియ్యం వస్తాయి బియ్యం ఉనకా అని
అ
సపరేట్ సపరేట్ ఆ మిషిన్ లోనే ఇప్పుడు అన్నిీ మిషన్స్ా కదా అన్ని మిషన్స్యి కాబట్టి అందులో మిషన్ లోడ్లు పోస్త అయితే బియ్యమని నూకలు తౌడు ఒక ఇట్లా స అపరేట్ అయితే ఒక వడ్లు